హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి ఎలా ఉన్నారండి
బాగున్నా నండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి తిన్నారా అండి ఆఫ్టర్నూన్ ఇప్పుడు కాదు ఆ తిన్నాం తిన్నాం ఏం తిన్నారు
నేనాండి ఎగ్ రైస్ తిన్ననండి మీరు
ఎగ్ రైస్ నేను ఈ రోజు ఏముందండి మాది రొటీన్ లైఫ్ పప్పు అన్నము లేదంటే సాంబార్ అన్నము ఈ రోజు సాంబార్ అన్నం
చేసుకుంటారా అండి బయటనా
లేదు లేదు వర్క్ వెళ్తాం కదా అక్కడ కొన్ని కొన్నిసార్లు చేసుకుని తీసుకెళ్లేది లేంటే కొన్ని కొన్నిసార్లు ఆ టైమ్ ను బట్టి
ఓహో
ఆ మీరు అంతా బాగున్నారండి ఇంట్లో వాళ్ళంతా
ఆ అంతా బాగున్నామండి మీ ఇంట్లో అంతా బాగున్నారా
చాన్ రోజులు అవుతుందండి మా అమ్మ వాళ్ళని చూసి వెళ్ళాలి ఏదైనా ఫెస్టివల్ వస్తే వెళ్దామనివున్నా
ఆహా ఏమండి ట్రాఫిక్ లో ఏమన్నా ఉన్నారా సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి.
సౌండ్స్ వస్తున్నాయా లేదు ట్రాఫిక్ ఏం లేదు మేబి ఇక్కడ మా రూమ్ బాదే మా ఇంటి బయట ఉన్నాను ఇప్పుడండి
ఆ ఇప్పుడు బా లేదండి కామ్గుంది
ఓకే ఓకే ఇది బయట కొంచెం అది ఓపెన్ స్పేస్ అనమాట టెర్రస్ పైన మేబీ దాని వల్ల అలా ఏమన్న వచ్చిందేమోండి
ఓహో ఏక్ పీజీనా ఇప్పుడు ఓకేలే అండి
హా పీజీ కాదండి మేము రూమ్ తీసాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో పీజీ లోనే ఉ
అ
తేనివోసిక హలో అక్కడ ఎట్లా అంటే అన్నం బాగుంటాయి పప్ ప్పు బాగోదు పప్పు బాగుంటే రైస్ బాగోదు అసలు అయ్యేలా కొంచెం టేస్ట్ అనేది మన మన సైడు అంటే మా ఊరు సైడ్ కి ఇక్కడ నేనుండే లొకేషన్ కి చాలా డిఫరెన్స్ ఉందనమాట
అవునవునులేండి మనమే ఒక సే చేసుకుని తింటే ఏ పంచాయతీ ఉండదు
అవునవును ఇప్పుడు అది మనం చేస్ కునే కొంచెం కారం ఎక్కువైనా ఉప్పు తక్కువైనా మనకి కొంచెం టేస్టీగానే అనిపిస్తుంది.
అదే పెట్టే అమౌంట్ ఎట్లనో వాళ్ళకి పెట్టాలి మరి మనం బయ బయట పెట్టుకుని దీనల్ల అదేదో మనమే చేసుకుంటే అయిపోతుంది కదా
అదే అందుకే అండి అందుకే రూమ్ తీసుకున్నాము ఒపికున్నప్పుడు చేసుకుండేది అదే మనకిప్పుడైతే ఓపిక లేదు అనిపిస్తుందో ఆ టైమ్ లో బయట తిన్నా సరిపోతుంది డబ్బులు ఈక్వల్ అయిపోతుంది.
అవునవును ఇక్కడ సేవ్ అయితుంది మనం అక్కడ ఖర్చు చేసుకోవచ్చు అదే పిజీలు అయితే అక్కడ పే జేయాల ఇక్కడ ఖర్చు పెట్టుకోవాల
ఆహా ఎటు చూసినా మనకే లాస్ అయితుది వాళ్ళ బెనిఫిట్స్ ఉంటాయి కాని మనకేం ఉండదు.
అవునవును ఆ
మీరెక్కడ అండి ఉండేది హాస్టల్ లేకుంటే మీ హౌసా
లేదండి ఇంతకు ముందు అంతా నేను స్టడీస్ టైమ్ లో అంతా హాస్టలే ఇంకా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోనే అంటే ఇంగా ఎట్లా ఉంటుందండి మామూలే అంటేవంఆ ఆ ఇంకా నేను స్కూల్ టైంలోతో పోల్చుకుంటే బెటర్ డిగ్రీలో
అవునులే అప్పుడన్న కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది గదా డిగ్రీలో అంటే మే బీ బయట్
ఉంటుంది ఇంగా ఇద్దర్ సేమ్ ప్రాసెసే నండి ఇప్పుడు అక్కడ అమ అమౌంట్ పే జెయ్యలా మళ్ళీ బయట బెట్
అవునవును అదే స్కూల్ అయితే అది ఆ స్కూల్ అయితే మనకు ఆ ఇప్పుడు మనం ఇది కంపేర్ జేసుకుంటే బయటా పీ జీలో గట్టి మళ్ళ బయట తినేది ఓకే డబ్బులు మనకి వే ఆ అయిపోతుందనమాట బట్ అయితే అదే స్కూల్ అనుకోండి ఆ డబ్బులు పెట్టాలన్న గూడ మనం తినలేము కదా అండీ
ఆ తినలేము ఆ బానే ఉన్ ట్టుందండి కొన్ని తింతాంటివి నచ్చనివి తెచ్చుకుంటుంటిమీ ఇంగా గ లిమిటెడ్ గుంటుండే
ఆ ఆ మీకు ఏది బెటర్ అనిపిచ్చిదండి స్కూల్ లైఫా లేదా డిగ్రీ లైఫా
ఏది చెప్పలేమండి అన్నీ ఒకటే కాకపోతే స్కూల్ లైఫ్ లో అంత ఫ్రీడమ్ ఉండేది గాదు అంటే అప్పుడు నేను మేమున్న టైమ్ లో అసలు మొబైల్స్ ఉండెట్టివి లేదు అసలు ఏం ఉండేది కాదు పేరెంట్స్ వస్తే తప్ప మనకి పేరెంట్స్ గురించి తెలియదు
అంటే మొబైల్ ఉంటేనే ఫ్రీడమ్ అంటారా
అంటే అసలు మనకి ఇంటి గు పేరెంట్స్ గురించి మాట్లాడేకుండదు
ఓకే అంటే మాట్లాడితే చాలు కదా, మొబైల్ ఉండాలనేం లేదు గదా ఆ మనము అప్ ప్పుడుండే స్ చువేషన్ అప్పుడుంన్
అంటే ఉంటే అందరితో ఉండాల్ల లేదంటే ఖాళీగా ఉండాలి ఆడ ఇప్పుడు ఎవరు మాట్లాడినా మాట్లాడ ఫ్రెండ్ అంటె ఎవరు పండ్లు వాలవండి
అంతేఅంటావా అది కరెక్టే లేండి అప్పుడే బావుండేదండి నాకనిపిస్తుంది తెల్స్ సా
అవున అవును అప్పుడే బాగుండే మొబైల్ లేని ప్రపంచము ఇప్పుడు ఎవరు మాట్ ట్లన్న మాట్లాడుకున్నా మనకు మొబైల్ ఉంటే చాలు
అప్పుడే ఇమ్మంది ఏ సిచువేషన్ లో ఉండే వయసంటే ఏదో కలిసున్నామ మాట్ ట్లనమ్మ ఉన్నామా కనీప్పుడు ఏమంటరు కొంచెం క్లోజ్ అవ్వడం వల్ల ఈగోలు వాళ్ళ మాట్లాడుకోవడాలు ఇట్ల ఇలాంటివి చానా కదండి నేను చా అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేయడం గాదు నేను కూడా కొన్ని కొన్ని సార్లు ఫేస్ చేసిన అనమాట అలాంటి
అంటే అప్పుడు ఇంకా స్కూల్ గదండి తెలియ తెలిసి తెలియని వయస్సు అంత చిన్న పిల్లల్లాగా ఉండేదవాళ్ళమి అంత గొడవలు పడడం కంప్లైంట్స్ చెప్పుకోవడం అన్ని ఇప్పుడుంతా పెద్దవాళ్ళు అయిపోయినం మెచ్యూర్ మైండ్లి ఇంగ ఇప్పుడొక మాట తీసుకు
అవును అది గూడా ఇంకోరు మనం మన అనుకునే పర్సన్ ఇంకొంచెం ఇంకో వాళ్ళతో క్లోజ్ గన్న అది అది ఏమంటరు సేమ్ జెండరయిన ఈవెన్ అమ్మాయి అబ్బాయినా, అబ్బాయి అబ్బాయి అయినా మనం తీసుకోలేం ఆ జలసని కాకపో పోయినా ఇప్పుడు మనం ఒకరికి ఇంపార్టెన్స్ ఇత్తున్నాంమంటే వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు చేయకూడదనుకున్న మనం ఏమంటాం మనం మనుషులమే కదా మనకి ఫీలింగ్స్
ఎట్లా చేయలేకుండా ఉంటాం లేండి ఖచ్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్న ఎందుకంటే మనం అంత అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ల గూడా మనకి ఇయ్యాల ఆ మనం
అది ఒక సామెత ఉంది కదండి ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కాలిత తేనే సౌండ్ వస్తాధ అన్నట్లు అట్లగా
నేను నీకిచ్చి నువ్వు వేరే వాళ్లకి ఇస్తే నాకు బాధే గదా
అవునవును బాదే ఎవ్వరికైనా బాదే మనిషి అన్నాక ఏమంటరు వాళ్ల అనొచ్చు నే నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయగుడదు అన్నీ కానీ మనం అది తీ మన మనిషి కాబట్టి అది కోరుకుంటాం ఇద అట్లా ఉండల్లా మన పర్సన్ అట్లా అన్ జెప్పి అది అబ్బాయి ఏయినా ఒక లవర్ ఏయినా ఫ్రెండ్ ఏయినా ఎవరైనా సరే
దాన్ని ఫ్రెండ్షిప్ అందుకే గదా అనేది వేరే వాడినయితే నువ్ నాతో మాట్లాడు మాట్లాడకపో మనం ఎందుకు పట్టించు కుంటాం అన్ని
అది ఒక రిలేషన్షిప్ అదే ఫ్రెడ్షిప్ ఏయినా లేకుంటే లవర్ ఏయినా లేదంటే మన ఫ్యామిలీ ఏయినా ఈవెన్ మన రిలేటివ్స్ అయినా మనకి అఫ్ ఫీల్ ఉంటుందన్నమాట
ఆ అదే వేరేవాడితయితే మనం పట్టించుకుంటామా మాట్లాడితే మాట్లాడు లేకుంటే పో అని జేప్తా
అందుకే అండి నాకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా ఎవ్వరితో మాట్లాడుకోకుండుంటే బెటర్ ఏమో మ్చ్ అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు కానీ కొన్ని కొన్నిసార్లు
ఇస్తుంది కొన్నిసార్లు పిచ్చోళ్ళు అయిపోతాం అట్లే ఉంటే తప్పదండి మూవాన్ అయిపోలా అంటే ఇట్లా పట్ ఏ ఏది ఎక్స్పెక్ట్ చేయము చేయగూడదు అనుకుంటామే మ్చ్ అప్పుడే మనం మెచ్యూర్ అని ఆలోచించాలా
ఉమ్మ్ చ్ అందుకేండి నేనూ అప్పుడులో అనుకునే వాడ్ని వాళ్లు ఉన్నకున్నప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఈకొన్నప్పుడు మాట్లాడగూడదు వదిలేద్దాం అనుకునే వాడిని కానీ ఇప్పుడు అలా అంతే లేదండి
కొ కో
ఏదో
అదే అండి ఒక్క వయసోచ్చాక మనం గూడ అన్ని మారిపోతాం
అవునవును ఏజ్ అని గాకపోయినా ఉమ్మ్ చెప్పండి చెప్పండి
నేను గూడ డిగ్రీ రీసెంట్ వరకు గూడ పట్టించుకునే దాన్నే ఇట్లాంటివన్నీ గొడవలు బడేదాన్ని కానీ మధ్య కొన్ని రోజుల నుంచి వదిలేసిన
అవునవును
ఆ
మ్చ్ ఏజ్ అ ని కాకపోయినా మనం మెచ్యూర్ అని కాదని గానీ చెప్పడం మా మన చుట్టుపక్కల ఉండే సిట్యుయేషన్సు మనం చూస్తూ ఉంటాం గదా వాటిని బట్టి మనకి కొన్ని వద్దు అనిపిస్తది కొన్ని వద్దనుకున్నా ఉండాలఅనిపిత్ తది ఎందో లేండి మన మనిషి లైఫ్ అంటేనే ఇలా ఉం టూదేమో అనిపిస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు ఆ ఆ రిలేటివ్స్ అనే వాళ్లు మంచిగుండరు
ఇవన్నీ ఒగ్ ఫేస్ చేసేదే లైఫ్
అవు కరెక్ట్ కరెక్టేనండి నాకే అనిపిస్తుంది మన రిలేటివ్స్ అంటే మన నాన్న సైడ్ గానీ అమ్మ సైడ్ గానీ వాళ్లు సపోర్టివ్ గా ఉండాలి మనకి వాళ్ళే మనతో గొడవలు బడేది ఏదో చిన్న చిన్న విషయాలు కొట్లాడేది గొడవ డేది అట్ల ఉంటరు
ఎవ్వరూ అన్ ఒకరు బతుకుతున్నారంటే ఎవ్వరు ఓడ్చేవాళ్లు లేర్ అస్
అదే అండి నేను అదే రీ రీసెంట్ గా నాక్ అట్ల ఫ్రాబ్లం ఫేస్ అన్నమాట నేనే ఫిస్ అయ్యాను అంటే ఇంకా మా అమ్మ మా నాన
ఒక మన అమ్మా నాన్న తప్పా ఇంగెవ్వరు మనం బతుకుతున్నాం అంటే వోడ్చే వాళ్ళు ఉండరన్
అవును కొంచెం గూడా ఏమంటరూ ఆ హ్యాపీనెస్ అనేది ఉండదండి ఇంకా వాళ్ళు బాధపడేదుంటుంది
సూయనే ఇంకా
అవునవును ఏమన్నా హ్ ఆ మనం ఏమన్నా వాళ్ళదీ తీసుకుంటన్నమా లేదంటే వాళ్ళనేమన్న ఇబ్బంది పెట్టి మరీ వాళ్ళకు వచ్చేది మనం కాకుండ చే
అదే అదే గదా మనం బతుకుతున్నామంటేనే వాళ్ళకీ ఇది
ఊమ్
అట్లా పడితే మనం బతకలేమండీ మనమూ అట్ల పైకొచ్చే వాళ్ళని జూసి ఆనందపడాలంట అప్పుడే మనం గూడా పైకి ఎదుగుతామంట అట్ల పైకొచ్ ఆ
దె దేవుడనేవాడు ఉన్నాడు గదా ఒకడు అందరికి సృష్టికి మూలం అతను చూస్తుంటాడ్ కదా ఏది మంచో ఏది చెడో
ఆ పైనుంచి అన్ని చూస్సుంటాడు
ఈ మధ్యనా ఏమంటరూ ఊమ్ చెప్పండి చెప్పండి
మనమూ బతికే వాళ్ళని జూసి అసూయ పడితె మనం గుడ అట్ల మన జీవితం గూడ అట్లనె అయితదంట నేను కూడా కొన్ని కొన్ని రోజుల్నుంచి తెలుసు కుంటున్నా అట్లనే జరుగుతాంది ఆ
అందులో ఇంగ ఇప్పుడు చెప్తి కదా అండి ఆ ఏమంటరూ పార్షాలిటీ అంటరు గదా ఫ్రెండ్షిప్ లో ఆ చూపిచ్చేది కొన్ని జరుగుతుంటయ్ ఏం చెత్తం అందుకే వె ఈవెన్ ఈవెన్ ఫ్రెండ్స్ అయినా ఈ నాట్ ఓన్లీ లవర్స్ ఈవెన్ మనం ఫ్రెండ్స్ అయినా గూడా మరీ అంత క్లోజ్ గా తీసుకోకూడదు అని నాకు అనిపించిందండి మొన్న
అదె ఈ విషయంలో అని చెప్పలేమండి మనము ఏ విషయంలోనైనా అంతే
ఊమ్
ఊమ్ ఎవ్వర్ మ్యాటర్ లో అయిన అంతే మనుషులు అంటే ఇదే మ్యాటరే ఇంక
అవునవును ఇప్పుడెట్లుంటుందంటే ఇప్పుడూ మీరూ నేనున్నామండి మనకి ఒక టూ ఇయర్స్ నుండి మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది ఫ్రెండ్షిప్ ఉంది నాతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నారు ఇప్పుడూ నేనూ మీరు ఇంకో అబ్బాయి ఉన్నడండి ఆ అబ్బాయి మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో ఇద్దరం అంతే ఇస్తాంటాం బట్ అయితే అక్కడ కొంచెం డిఫరెన్షియేషన్స్ తెలిసిపోతాయి కదండి కొంచెం అతన్ని కేర్ చేయడం గానీ ఇంకోటి ఇంకోటి ఏమన్న గానీ అప్పుడే మనకు తెలిసిపోతుంది ఓ మనం ఇంత ఇస్ తనమూ వాళ్ళు మనకి ఇవ్వట్లేదూ అట్లనే అనిపిస్ తుంది అందుకే అనిపించింది మొన్న ఎవ్వరికి అంత క్లోజ్ అవ్వకూడదు జస్ట్ మాట్లాడల్లా కలిసినప్పుడు ఏమంటే ఏమని ఉండల్ల అంతె మనం వాళ్ళకీ ఇవ్వగూడదు వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడ చేయగూడదు ఆ అదే అండి ఫేస్ చే ఫేస్ చేసినా అంటే ఒకప్పుడు కానీ మా ఫ్రెండ్స్ ఉంటరు కదా చెప్తూ ఉంటరు అలా జరిగింది ఇలా జరిగిందని అప్పుడు నాకే అనిపిస్తది నా విషయంలో గూడ ఓహో ఇదే కదా జరిగినేది ఒకె ఒకే లే అని చెప్పీ అని ఉంటాండు అంతే
మామూలేనండి నాకూ నేను గూడ రీసెంట్ గా ఫేస్ చేస్న నేను ఒక పాపకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఆ పాప ఇంకొక పాపక్ ఇస్సాది ఆ మాముూలే ఇవన్నీ ఇంగ
అవవ్ ఉ అంతేలేండి ఇప్పుడు ఒకడు మీకు ఇవ్వలేదంటే మీరు ఇయ్యాల్సి న అవసరం కూడ లేదు అదే మనం ఈయకుంటె మనం ఎక్స్పెక్ట్ చేయం కదా.
అవును
ఆ మనం ఒకరికి ఇచ్చీ వాళ్ళు మనల్ని కేర్లెస్ చేస్తే అది నచ్చదు.
ఎందుకు ఎందుకు లేండి అదే ఇవన్నీ ఆలోచించడం వల్ల ల్ల మన బుర్ర పోతది ఊరికె వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు మనకి కదా.
అందుకే జస్ట్ చిల్ ఉండేది కొన్నెండు రోజులే అది ఉంది కదండి డైలాగ్ సినిమాలో మళ్ళీ పుడతామా ఏంటి. ఉన్నెని రోజులు హ్యాపీగా ఉండాల అంతే ఆ అదె వాళ్ మాట్లాడితే ఆ అంతె ప్రతి ఒక్క డి లేస్సన్ లెస్సన్ అండ్ ఎక్స్పీరియన్స్ కాదు ప్రతి ఒక్కటి ఒక ఏమంటరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఇలానే ఉండాలి ఈ విషయానికి వస్తే ఒక ఫ్రెండ్ తో అయితే ఇలానే ఉండాలి, ఒక లవర్ తో ఉన్నప్పుడు ఇలానే ఉండాలి. ఒక మన ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు అది ఒక లెసన్ ఒకొక చిన్న చిన్న విష యం కూడా మనం దాన్ని ఒక లెస్సన్ గా తీసు
అదే అదే ఎక్కువ ఆలోచించి మన మైండ్ కరాబ్ చేసు కునే కన్నా ఊరికే ఇట్లాంటివన్నీ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలె అంతే.
అంతే అండి అదయితే వాస్తవం అండి, మాకి చాలానే అనిపిస్ స్తుంది ఈ మధ్యన కాలంలో మనం ఒకరికి ఇంపార్టెన్స్ ఇయ్యడము వాళ్ళు ఇంకోకరికి ఇవ్వడము అది అంటే ఏదో ఒక లవర్స్ మధ్యన జరిగిందంటే ఒకే ఫ్రెండ్షిప్ లో కూడా ఈవెన్
ఎలాంటీయి వది లేండి ఏముంది కాని వాటితో వాటి వల్ల మనకేమి ఉపయోగం లేదు గాని.
లేదు నేను అదే అనుకుంటాన్న అంతే పట్టించుకోవడం లేదండి. వదిలేసినా అండి జస్ట్ మీతో ఏమంటరు ఎక్స్ చెప్పుకుంటున్నా అనమాట ఇలా అని. అది కూడా వాస్తమే. అందులో మన నాకి కొంచెం ఫ్రెండ్స్ అమ్మాయిల ఫ్రెండ్స్ లేరా ఏదో మీకు చెప్తున్నా నాండి ఇలా అంతే. సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మా తో పంచుకున్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. అహ